చెప్పండి
ఏంలేదు సిస్టర్ ఇందాకే గుర్తుకు వచిర్రు కాల్ చేస్తున్నా గంతే ఉం మీరేం చేస్తున్నారు
ఇందాకే బయటి కేళ్ళొచ్చాను అలా తిరిగేసి టీ తాగేసి ఇప్పుడే వచ్చాను తిన్నార మరి
తర్ మీరు
ఆ తిన్నాను మీరు తిన్నార
పప్పు అన్నం
ఓకే
హమ్
చెప్పండి
చెప్పాలండి మీరే మీరేం తిన్నారు
నను చూడకయి అన్నం
మాకు అదే చేస్తారు ఈ రోజు హాస్టల్ల్లో
అవునా
ఉం
కేం పేడతారు
ఈరోజా
హమ్
ఈ రోజు ఏం పెడతారబ్బా ఏదో ఆలు కర్రి చేసి పెడతారు
ఆ చాలా ఉడుకుగా ఉందండి ఇక్కడ గాలి రావట్లేదు ఇంగ ఎండలు ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో ఉం చానా ఇబ్బందిగా ఉంది
మాకు అలానే ఉందండి
ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్
అంతా బావున్నారండి
ఆ
ఉం
ఇప్పడి కైన మీరు దేవ టెంపుల్స్ కి ఎల్లారా మీరు
చ్ లేదండి
ఎందుకని మీకు ఇష్టం లేదా దేవుడు అంటే
టైం ఉండదు పోడాని కంత
అలానా అంటే ముందు ఎప్పుడు వెళ్ళలేదా
వెళ్ళాం వెళ్ళాం ఇక్కడ మాకు దగ్గరలో ఉంటే మీ
ఇక్కడ కాదండి అంటే జమ్ ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా వేరే రాష్ట్రంలో అట్లా
వెళ్లేదండి
వెళ్ళలేదా ఎందుకని మీకు
ఏమో చిన్నప్పటి నుంచి హాస్టల్ వెళ్ళలేదు అట్లా
ఆ నేను బాగా తిరుగుతాను గుడు గుడులకు నాకు ఇష్టము దేవాలయాలకి బాగా తిరగాలని ఉ
లేదండి ఏమి ఇంట్రెస్ట్ లేదు
ఆ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు
అలా చెప్పకూడదండి
చూస్తున్నారా పెళ్లి సంబంధాలు ఇంట్లో
లేదు మీ చూస్తున్నారా
లేదండి నేను చేసుకోను ఇప్పట్లో జాబ్ చూసుకుని జాబ్ మంచిగా జాబ్ చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత చేసుకుంటాను
సేమ్
ఉ చెప్పండి
చెప్పాలి మీరే నేను బయట చాపేసుకొని కూర్చున్న చదువుకుందాంమనసేసి
ఏంటండి
చదువుకుందామని బయట చాప వేసుకొని కూర్చున్నానండి టెర్రస్ పైన
అబ్బో చదువుతారా మీరు
చదువుకోల కదా
ఏం చదువుతున్నారు
ఏం చదవాలే ఆ
ఆ
బుక్కు ముందల పెట్టుకున్నా ఏం చదవాలో అర్థం కాక
అవునా చదువుకోండి చదువుకోండి బాగా చదువుకోండి మంచిగా ఇకా సెటిల్ అవ్వండి
ఉ
ఉ వర్షం వచ్చేలా ఉందా ఈ రోజు
వస్తుందేమో తెలియదు
ఏమైనా మూవీస్ చూస్తారా మీరు
చ్ చూడమంటే
ఎందుకని
ఏమో అండి
ఇష్టం ఉండదా సినిమాలు చూడటం
ఇష్టంము ఉండదు
హ్మ్ ఏదో కొత్తమూవి వచ్చంది కదా వెళ్దమా
ఏడికే అండి నాకు టైం ఉండదండి రాడానికి
ఆ ఎందుకని ఎందుకు టైం ఉండదు ఏం చేస్తారు మీరు
హ్మ్ నాకెందుకో ఇష్టం లేదండి
ఎందుకు ఏమైంది ఆలా ఉన్నారు ఈ రోజు కొంచెం అప్సెట్ గా ఉన్నారు
ఏందో అండి అసల్కి నచ్చడంలె ఏం లేదండి చెప్పండి
ఏందుకో చాలా ఇబ్బంది పడుతున్నారు చిరాకు పడుతున్నారు
చిరాకేంలేదు ఇందాక వచ్చిన్నాను హాస్టల్ కి బయటకెళ్ళి
అవునా
హ్మ్
మీ ఫ్రెండ్ ఇంకో అమ్మాయి బాగుందా
అంతా బాగున్నారు
హ్ మీ సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారా మీరు కాలేజ్లో
లేదండి అమౌంట్ పే చేసి తెచ్చుకోవాలి
అవునా మీకు అమౌంట్ పడింటది కదా మీ కేటగిరికి మళ్ళ తెచ్చుకోవాలి కదా పొన్నప్పుడు కట్టేసి ఎందుకు కుర్కే అవైపో తిసుకొని పిం అంతా పడింది కదా
ఆ అంతా పడలేదు కొంచమే అండి
మాకు మాకు పతియర్ది పెండింగ్ ఉండీంది మొన్న పడింది
మాకే పడింది కొంచెం పడిందండి మళ్ళీ హాస్టల్ ఫీజు కట్టాలి ఇంక సరిపోదన్నర్కు అయిపోయినా
మీరు ఇంకా ఎంబీఏలో ఉన్నప్పుడే కట్టేయచ్చు కదా అంతా
డబ్బు ఉండాలి కదండి మా దగ్గర అండి కొంచమే పడిందండి
ఉన్నమ్మా క్లాస్ వాళ్ళకంటే మా బ్యాచ్ వాళ్ళకి అందరికి అంతా పడేసింది బాగా
మాకు పడలేదండి అలా
ఆ మా క్లాస్ వాళ్ళకి అందరు పడింది తెచ్చుకున్నారు కూడా సర్టిఫికెట్స్
ఊహ్మ్
నాకు ఇంకా సెకండ్ ఇయర్ది పడితే నేను కూడా తెచ్చుకోవాలి
తెచ్చుకోండి తెచ్చుకోండి
ఆ తెచ్చికోవాలి తెచ్చుకొని పెట్టుకోవాలి కదా ఉద్యోగం చేయాలంటే వెళ్ళాలిలంటే ఖచ్చితంగా చ సర్టిఫికెట్లు ఉండాలి
హ్మ్
అ ఇంకేమండీ
ఏం లేదండి మీరే చెప్పాలి
చెప్తే మీరు ఏమైనా మీ ఆఫీస్ ఎలా సాగిపోతా ఉందండి మీ ఆఫీస్ ఎలా సాగిపోతా ఉంది
ఆ
ఆఫీస్ కెల్లారా ఈ రోజ్
ఆఫీస్ లేదు గీఫీసు లేదు ఎంది లేదండి ఆ
ఓకే ఎందుకు ప్రెషర్ ఎక్కువైందా
ఆ
సా హు ఎందుకు ఆ మానేసారనవసరంగా ఏదో ఖర్చలు కన్నా డబ్బలొ చేసెదా
తీయండి ప్రైజర్ అది చనా
కుండదు అది గుర్తు పెెట్టుకోండి ప్రెజర్ ఉం టుంది దాన్ని పట్టుకొన్ నేన్ నిలబడి చేస్తేనే మనకు డబ్బులు లేదంటే రావ్ ఎక్కడ ఈజీగ్ ఏం లెవ్
సల్కి
ఇకడ ఎవ్వరు డబ్బులివ్వరు
తినడానికి టైం ఉండదు అసల్కి ఏందబ్బ ఎప్పుడయి ఎప్పుడు తింటామో కూడా తెల్ దస్
ఆ రూమ్ మనకు లైఫు కావట్ తప్పదు ఇంకా మనకు డబ్బు సమస్య ఉంది డబ్బుల్ కావాలంటే మనం ఎంత ప్రెసర్ అయినా ఎట్లా అయినా భరించాలి
తప్పదు కావట్టి భరిస్తున్నామండి
హ్మ్ అదే గవర్నమెంట్ జాబ్ వస్తే ఈ కష్టాలన్నీ ఉండవంతే అ ప్రశాంతంగా ఉం హు అడాగ ఆ ఫెస్టివల్స్ కి లీవ్లు ఇస్తారు బాగాలన్ని ఉంటాయి గవర్నమెంటు లో చేస్తా ట్రై చేయండి గవర్నమెంట్ బా కష్టపడండి కాస్తూ ఉండండి
హు చూడాల్ చూడాలి
హు
ఆవ్న గేమ్తిన్నారు పొద్దున మధ్యానం రాత్రి ఇప్పుడేంచేస్తారు
పొద్దును చపాతి తిన్నాను మధ్యానం చూడ కాయి తిన్నాను ఇప్పుడు ఏం చేస్తారో తెలీదు చూడాలి ఇంకొకా గంట త గంటాగితే
తెలుస్తుంది
హు
ఇందాకె బయట కెల్లి అలా తిరిగి తలనొప్పిగా ఉంటే టీ తాగేసొచ్చాను
హూ
ఉ
ఎమో మొబైల్ ప్రాబ్లమ్ ఉన్నద మెసేజి లోస్తాన్నాయ మీకి
ఏం లేదు
వైబ్రెట్ లాగాయితాంటే
మ్ ఏం చేస్తాం చెప్పండి
ఏం లేదండి
మ్ అవును మ్ అడగడం మర్చిపోతున్నా ఆ మా ఫ్రెండ్ అమ్మాయి రిప్లై ఇచ్చిందా?
లేదు నేను మెసేజ్ చేయడం లేదండి.
హ్మ్ నేను కూడా చాలా రోజులు అయ్యింది మాట్లాడటం లేదు లే
మ్ హూ
మీరు డిగ్రీలో బీ బి. కామ్ యేనా?
సైన్స్
బిఎస్సీ
మ్
బిఎస్సీలో ఏది
సైన్స్ అండి బయోటెక్నాలజీ
ఓకే డిగ్రీలో బీకామ్యింటే బాగుండేది. మీరు ఇట్లా అకౌంట్స్, ఫైనాన్స్ కోచింగ్ తీసుకునింటే బాగుండేది.
కదా అయిపోయినప్పుడు ఏం పొడిచేకి లేదు.
ఎం. బి. ఏ లో చదివినారు కదా అకౌంట్స్ ఫైనాన్స్ ఇప్పుడైనా ఆ కొంచెం రియలైజ్ అయ్యి తొందరగా ఏదైనా కోచింగ్ తీసుకోండి. ఎందుకు ఇబ్బంది పడతారు ఊరికే ఒక మూడు నెలలు మీది కాదనుకొని కష్టపడితే బాగా
సిస్టమ్ కావాలి సిస్టమ్ కావాలి సిస్టమ్ కూడా డబ్బులు లేని పరిస్థితి కోచింగ్ కోచింగ్‌కి డబ్బులు లేని పరిస్థితి ప్రస్తుతానికి.
సిస్టమ్‌తో ఏం అవసరం మీకు ఏంది ప్రాక్టీస్ చేస్తారు?
అకౌంట్స్ అండి
ఏం అవసరం లేదు
ఎవరు చెప్పారండి మీకు
అవసరం లేదండి అక్కడ మా హాస్టల్ లో మా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నా కదా
మ్
మ్ ఏం అవసరం లేదు
ఏమో అండి సిక్స్ మంత్స్ వరకు ఏం అనుకోను.
ఏమోండి మీ ఇష్టం చెప్పేది చెప్పాను. ఏదో తీసుకొని, కొంచెం నేర్చుకొని ఏదో తొందరగా జాబ్ తెచ్చుకుంటారు అని
మీరు చెప్తున్నది కరెక్టే ఒక ఫైవ్ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ వరకు లేదు ఒక ఫైవ్ మంత్స్ వరకు ఏమనుకోను.
అ లేట్ చేసుకుని అంటే మీరు ఇప్పటికే వన్ ఇయర్ వేస్ట్ అయింది ఆ ఫ్రెషర్ కాస్తా మరి మీకు గ్యాప్ కెరియర్ గ్యాప్ వస్తాది. వాళ్ళు అడిగితే ఏం చెప్తారు మీరు.
ఏదో ఒకటి చెప్పాలి తప్పదండి.
అర్థం చేసుకోండి అంతే ఇంక.